హలో
హలో
ఆ అక్క వినబడట్లే
ఆ ఇప్పుడు వినబడతాంది
వినబడుతుందా
ఆప్పులు వినబడు
మీ ఇంటి పక్కనన్న బాబు ఏ క్లాసు
టెంతు
టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పటి ఉండట బాబుకు
సిక్స్టీ నుండి పదహారో తారీఖు నుండి ఎగ్జామ్స్ ఉంది
పదహారో తారీఖు నున్నయ
పదహారుంటడి అంట ప్రిపేర్ అయితా అండి చదుకుంటుండు బానే
అ ఎక్కడ పడింద అట్న్న బాబు సెంటరు
బాయ్స్ఎస్ స్కూల్
సెల్ఫ్ సెంటర్ కాద అనుకుంటా
సెల్ఫ్ సెంటర్ గాదు గవర్నమెంటు ఇప్పు సెంటర్లన్నీ గవర్నమెంట్కి ఇచ్చిండు ప్రైవేట్ వాళ్ళకి ఇవలేదు
ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ సెంటర్స్ ఇచ్చినా
మొత్తం గవర్నమెంట్ సెంటర్స్ వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి ఇవడి ప్రైవేట్స్ వాళ్ళకేమో స్కూల్స్ ఉన్నాయంట గవర్నమెంట్స్ వాళ్ళకేమో హాలిడేస్ ఉన్నాయి హాఫ్ డే మధ్యాహ్నం నుండి
అయినా సిక్స్టీన్త్ నుండి పిల్లలకి హాఫ్ డేస్ కదా స్కూల్స్ అయినా అందరికి
అన్దర్
ప్రైవేట్ స్కూల్స్ ఐన గవర్నమెంట్ స్కూల్స్ ల్ స్కూల్స్కు ఆఫ్ డేస్ స్కూల్స్
అవ్ వేరువేరు పుట్టినయ్ అప్డేట్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకేమో మధ్యాహ్నం నుండి ఉంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకేమో ఈవినింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఉన్నాయ్
మనేన్ ఈవనింగ్ వరకు ఉన్నారు సార్
వేయించి అంటే సెంటర్ గవర్నమెంట్ కి ఇచ్చింది. కదా టెన్తు వాళ్లకు అందుకే వేర్వేరుగా పడ్డాయి. వాళ్ళ
హమ్ సరే అక్క